హలో బగునా నమస్తే మస్తే అండి
బాగున్నారా ఆ బాగున్నా సార్ బాగున్నారా మేడం వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు
మేడం వాళ్ళు బానే ఉన్నారు మేడం
ఓకే ఆ రేపు లేదు ఎల్లుండి నవమి కదా ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు ఏంటి అవునా ఎక్కడికి ఏళ్లట్లేదా ఫెస్టివల్‌కి
అంటే ఇప్పుడు మా మేముండే దగ్గర టెంపుల్ ఉంది రాములవారి టెంపుల్ అక్కడికేళ్తాం
ఓకే
ఆ మీరు ఎలా ఉన్నారు ఎక్కడున
ఆ భద్రాచలం వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి దాంతో పాటు ఆ వేరే ఫ్రెండ్స్ వచ్చేసి ఆంధ్ర ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్‌కి కూడా వెళ్దామని అంటున్నారు
ఆ
సైడ్ చేసుకోలేదు ఎక్కడికి ఎళ్ళాలి ఏంటి అని
అవునా
మ్మ్ అంటే మనకి రెండు కూడా చాలా ఫేమస్ కదా
అవునా మేడం మీరు ఒక్కరే ఎళ్ళిళ మీ ఫ్రెండ్స్‌తోనా పొయిళ
ఆ ఆ ప్రస్తుతానికి ఒక్కదాన్నే ఉన్నానండి ఫ్రెండ్స్ అయితే కాల్ చేస్తున్నారు ఒంటిమిట వెళ్దామని
ఓకే ఓకే మేడం ఇంకా మేడం చెప్పండి భద్రాచలం రేపేనా రాముల వారి కళ్యాణం ఎల్లుండా
ఎల్లుండే అండి ఆ రేపటికి ఆ రేప్ నైట్ కల్లా నవమి అనే తిదీ స్టార్ట్ అయిపోతుంది మనకి ఎల్లుండి కంప్లీట్‌గా ఉంటుంది సో ఎల్లుండికి కళ్యాణం జరుగుతుంది ఇంకా తర్వాత నుండి మనకి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి ఏప్రిల్ సెకండ్ వరకి కూడా జరుగుతున్నాయి పట్టాభిషేకం చేస్తారు ఇక్కడ
అవునా అవును మేడం ఇప్పుడు మీరు దర్శనం చేసుకున్నారు మేడం ఇంకా టైమ్
అయిందండి దర్శనం అయిపోయింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి దర్శనం అయింది ఆ మనకి ఇక్కడ భద్రాచలంలో ఏంటి అని అంటే ఇక్కడికి ఈ రాముడి వాళ్ళ దర్శననికి రావాలి అని అంటే ఫస్ట్ క్షేత్రపాలికుడి దర్శనం చేసుకోవాలి ఇక్కడ క్షేత్రపాలకుడు ఎవరుంటే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రపాలకుడు అవుతారు
అవునవును మేడం
ఆ ఫస్ట్ ఆయన దర్శనం అయింది ఆ తర్వాత రామవారి దర్శనం కూడా అయింది చాలా బాగా జరిగింది ఫాస్ట్ గా నే అయిపోయింది
అవును మేడం మీరు డిన్నర్ చేసిలా మేడం మీరు భోజనం గట్లా చేసిండా
ఆ లేదండి ప్రసాదం తోనే గడిపేస్తాం ఇంకా ఆ డిన్నర్ లాంటిది ఇక్కడా చేస్తే గద్దగాయ ఇంట్రెస్ట్ ఎ ఉండదు ఆకలి కూడా అనిపించదు మాకు ప్రసాదం పెట్టిన ప్రసాదంతోనే ఇంకా కడుపు నింపేసుకోవడమే
అవునా మేడం అంటే హోటల్స్ కి ఇట్లా ఉన్నాయా మేడం
ఉంటాయి చాలా ఉంటాయిటీస్ట్ స్టాల్స్ భోజనం చేయడానికి ఫుడ్ స్టాల్స్ చాలానే ఉంటాయి కానీ ఏమో చెయ్యాలనిపించదు నచ్చదు కూడా కొంచెం డివైన్ గా తినాలనిపిస్తంది
అవునవును అయితే ఇప్పుడు భద్రాచలం దగ్గర పందిర్లు అన్నీ చేస్తున్నా మేడం
అసలు మామూలుగా లేదండి ఆ ఎక్కడైతే మనకి ఆ అందే మెయిన్ రోడ్ దక్ ఇ్గ నుండి కూడా లోపల టెంపుల్ వరకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మొత్తము కూడా పందిర్లు వసేసారు
అవునా మేడం అయితే ఇప్పుడు మీరు అంతా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచేళ్ళాలా లోపలికి
ఆ అంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాను కాబట్టి నాకు అసలు పెద్దగా డిస్టెన్స్ కూడా ఏమీ తెలిదు నడిచే వస్తాను అండ్ ఆటో వాళ్ళు వస్త స్తూ ఉంటారు వాళ్ళకు ట్వంటీ రూపీస్ ఇస్త దింపేస్తారు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక
భక్తులు చాలా మంది వ వచ్చి వెళ్తుండార మేడం
సల వెళ్లడానికంటే ఇంకా అసలు వెళ్ళడానికి ఏం రావట్లేదు వెళ్ళడానికే వస్తున్నారు ఇట్ ఆల్మోస్ట్ త్రీ డేస్ ఉంటారు అనమాట ఇక్కడ ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఆ కొంతమంది అయితే ఫైవ్ డేస్ ఉంది ఉంటారు పట్టాభిషేకం చూసి వెళ్తార అనమాట
అవునవును ఇప్పుడు మన తెలంగాణ నుంచి కాక తెలంగాణ నుంచి కాకుండా మన ఆంధ్ర నుంచి కూడా వస్తుందా మేడం
ఆ ఇప్పుడు నేను చస్తుంటే నాతో పాటు భీమవరం నుండి ఒక ఫ్యామిలీ వచ్చిందండి ఆ మీరు ఎక్కడ నుండి వస్తున్నారు ఏంటి అని చెపి చెప్పేసి మాటగలితే గనుక మేము భీమవరం నుండి వచ్చాము అని చెప్పేసి అన్నారు ఏంటి భేం వరం నుండి ఇక్కదాకా వచ్చారు ఏంటి అనని అంటే ఎప్పుడుూ చూసే కోదండరామస్వామి వంట పెట్టది అలవాటు మాకు ఇప్పుడు ఇప్పుడు ఈసారి తెలంగాణ భద్రాచలంలో ఎలా జరుగుందో చూద్దామని వచ్చాము అని అన్నారు ఇంకా అంటే ఒక విజిటింగ్ లాగా అయిపోయింది వాళ్ళకి
ఓకే ఓకే ఫ్యామిలీ లెక్క అయిపోయింది మీకు
ఆ
ఓకే ఓకే మేడం ఇంకా మీరు ఉండడానికి మేడం మరి అక్కడ బయట మనకు
ఆ స్టే ఇక్కడ చాలా ఆశ్రమాలు చాలా రెసిడెన్షి ఉన్నాయి పేమెంట్ వచ్చు ఇంకాంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కావాలనుకుంటే కూడా కొన్ని ఆశ్రమాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయికి
ఓకే ఓకే మేడం
ప్రజెంట్ అయితే నేను పేమెంట్ లోనే తీసుకున్నాను అండి ఇంకా ఏసీ నాన్ ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు క్కడ
అంటే రీజనబుల్ రేట్ ఏ ఉంటందా రేటు మనం
ఆ రేట్స్ వచ్చేసి మనకి రీజనబులే ఉంటుందండి ఇప్పుడు అంటే ఫెస్టివల్ కదా అని చెప్పేసి పెద్దగా పెన్సిన్ ఏమీ లేదు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఏసీ క అయితే ే కక థౌసండ్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చార్జ్ చేస్తారు కొద్దిగా ఎక్కువ డేస్ ఉండాలి అనుకుంటు కూడా ప్రొవైడ్ చేస్తారు
అవునా మేడం ఇప్పుడు మన ఇప్పుడు అమలవారి కళ్యాణ ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ వస్తారా మేడం అక్కడికి మీరు చూసిలా టీవీలో లైవ్లో వస్తారు కదా
ఇదండి ఇదేండి కంీమాకి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి ఒక ఆన్వాయితీ ఉంది ఖచ్చితంగా అది తెలంగాణ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి పెట్టాల్సిందే ఈవెన్ దేవాదాయ విశాగ వాళ్ళతో పంపించేటటువంటి ఆ ఇది కూడా లేదు కఖచ్చితంగా ఆయన రావాల్సిందే మన వారి పరిస్థితులని బట్టి ఏమో తెలియదు మనకి వస్తారని అంటున్నారు ఇక్కడైతే షాక్
ఆ ఇంకా ఏ పండుగలు ఇష్టం మేడం మీకు
ఆ నాకుొచ్చేసి ఆ దీపావళి చాలా ఇష్టం అండి ఇంకా సంక్రాంతి వచ్చిందన అంటే ఇక్కడ మన దగ్గరికంటే అంటే మన అంటే తెలంగాణ దగ్గర కంటే కూడా మన ఆంధ్రాలో ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడతాను ఎందుకంటే అటువైపు కొంచెం ఆ గోదావరి వాళ్ళవి డిఫరెంట్ గా ఉంటాయి ఎక్కువ సందడిగా ఉంటుది మనస్ తెలంగాణ కంటే ఆ ఎక్కువ బాగా చేస్తారు
అవునా మేడం ఇప్పుడు దీపావళి నాడు మీకు నోములు ఉన్నాయి మేడం నోములు సాంప్రదాయ ప్రకారం నోములు ఉంటాయి కదా నోము ముల్
ఆ మాకైతే ఏం లేవండి అలా
ఆ
కానీ ఆ కొంతమంది ఫ్యామిలీస్ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చే చేసుకుంటూ ఉంటారు ఆ దివాళి టైం కి చేస్తూ ఉంటారు వాళ్ళు ఇది నోముతో
అవునా మేడం అయితే ఇప్పుడు మనకు టపాకాయలు గిట్ల కలుస్తారా మేడం మీకు ఇష్టం ఉంటుందా
ఆ లేదండి అదే నాకు పొల్యూషన్ ఎక్కువగా ఇది అవుతూ ఉంటుంది కదా సో దాని వల్ల నాకు చిన్న పని ఉండి కూడా అది కాల్చటవంటిది ఏమ లేదు అండ్ జీరో పొల్యూషన్ కి సంబంధించి వచ్చిన క్రాకర్స్ అవి వస్తూ ఉన్నాయి కదా ఈ మధ్యలో సో ఈ మధ్య ఈ మధ్య ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఉండేవి కూడా జీరో క్ పొల్యూషన్ క్రాకర్స్ తీసుకురావడము కొంచెం అది వైబ్రేటింగ్ కలర్స్ ఉంటాయి కాబట్టి అవి మాత్రమే చేస్తూ ఉన్నాను ఇంకా అవి తప్ప వేరే వాటి జోలికి వెళ్ళను నేను
అవును మేడం ఇంకా మీకు సంక్రాంతి ఇష్టమైన మేడం
ఆ చాలా ఇష్టం అండి
అంటే మీది ముగ్గులు బాగా వేస్తారు మేడం అంటే ఇప్పుడు మీరు ముగ్గుల పోటీలో
పోటీ లో పార్టిసిపేట్ చేసి అంత వేసి అంత లేదు కానీ ఓకే పర్లేదు వేస్తాను అండ్ రెగ్యులర్ గా కూడా మా ఇంటి ముందు ముగ్గు గుంది అనింటే ఖచ్చితంగా వాటిలో ఎంతో కొంత ఆ కలర్ నింపాల్సిందే. రోజు వారి ముగ్గుల్లో కూడా
అంటే ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ ఉంటది కదా మేడం
ఆ సంక్రాంతి స్పెషల్ గా వేస్తూ ఉంటాము గా టైమ్ లో గొబ్బెమ్మలు గా కొంచెం ఆ ఫ్రూట్స్ అది సంథింగ్ స్పెషల్ ఆ కానీ ఆ లెవెల్ల్లో పోటీలో పాల్గొని ప్రయత్నలు తెచ్చే అంత లెవెల్ లోనయితే నాకు రాదు
అవునవునా సంక సంక్రాంతి సంక్రాంతికి ఇంకేం స్పే స్పెషల్ మేడం మీరు ఏం పంటలు చేస్తారు
సంక్రాంతికి ఆ మనకి తెలంగాణలో వచ్చేసి సకినాలు స్పెషల్ అండి
మీరు చేస్తారా మేడం సకినాలు
ఆ ఆ చేతితో కూడా పోయడం వచ్చు ఆ ఇప్పుడైతే కొంచెం మెషిన్ మేడ్ డవి చేస్తున్నారు గాని అది చేత్తో పోయడం అనేది రావాలి అది చేతు పోయడం అనేది కూడా ఒక ఆర్ట్ అనమాట అది మాక్సిమమ్ పోస్తూ ఉంటుంటే కూడా మధ్యలో విరిగి ఛాన్సెస్ ఉంటాయి అలా విరగకుండా కూడా రావాలి ఆ బై గాడ్స్ గ్రేస్ మా అమ్మ మా మమ్మీ ఇద్దరు కూడా నన్ నేర్పుచ్చారు సో దట్ బాగ్ పోస్తాను అవి కూడా
ఓకే ఓకే ఓకే ఇంకా మడుగులు అంటారు కదా గారెలు మడుగులు
ఆ చె చెక్కలు పప్ప పప్ప బిల్లలు అని చెప్పేసి అంటాము అవి చేసుకుంటూ ఉంటాము ఇంకా సంక్రాంతి అనండి మనకి ఆ ఫస్ట్ స్వీట్ ఐటెం వచ్చేసి అరిసెల్ అండి బెల్లం తోటి నేతి అరిసి వుంటలు దానిలోకి కొంచం నువ్వులు వేస్తాము అసలు సెట్ ఉంటుందండి ఇంకా అలా వేస్తే నోట్లో వేసి కరిగిపోయి అంతదిగా ఉంటాయి మా అమ్మమ్మ దాంట్లో స్పెషలిస్ట్ అండి బాగా చేస్తారు మా మమ్మీ టి కూడా అంత దిగ రాదు మా అమ్మమ్ అంత బాగా చేస్తారు నాకు పిండి వంటల్లో మక్సిమం అరిసెలు ఆ బూంది లడ్డు ఆ బూందీ లడ్డుకూడా మొతిచూరు లడ్డు అయితే ఎక్కువగా తింటాను బూందీ యెల్లో కలర్ లడ్డు అయితే కొంచెం తక్కువ ఇంకా సున్నుండలు ఎక్కువగా తింటాను సున్నుండ అయితే బాగా వున్ సున్నుండలు వచ్చేసి మనకు మినిములు ఉంటాయి కదా ఆ కంప్లీట్ గా ఆ మినపప్పుని కొంచెం దోరగా వేయించేసి ది ఆ దాంట్లోకి షుగర్ ఇలా ఇలా ఛి ఈ మూడు కూడా వేసి బాగా మిక్సీ కొట్టేస్తా మిక్సీ పట్టేసిన తర్వాత దాంలోకి మనకి షుగర్ కావాలి అని అంటే ఆ షుగరు బెల్లం కావాలంటే బెల్లం మేమయితే మా ఇంట్లోకి బెల్లంతో ఇంట్లో చేసిన సునుండలే వాడుకుంటాము ఆ సో థట్ అందులో కొంచెం కొంచెము నెయ్యి ఏసేస్తాం అనమాట నెయ్యి బెల్లము రెండు వేసేసి మళ్ళీ ఈ పో పట్టేసినటువంటి పిండి ఉంది కదా మినపిండి ఏవిటి నీ మొత్తాన్ని కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేస్తే అందులో మనకి ముద్ద కడుతుంది కలిద అని చెప్పేసి కొంచెము కట్టుకొని అంటే గట్టిగా పిడికిల్లో వేసి పిసికి చూస్తే తెలుస్తుంది పడట్లేదు అని అనుకుంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నేయి యాడ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే గనక మనకి ల డు టైప్ వచ్చేస్తుంది
ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే మేడం థా థ్యాంక్ యూ మేడ